హలో
హలో
ఆ చెప్పు దివ్య ఏం చేస్తున్నావ్
ఏం చేస్తాలేను పైకొచ్చినా నువ్వు
ఊహూ నేను జస్ట్ టీ వీ వస్తున్నా
అవునా తిన్నావా
ఉమ్ తిన్నా నువ్ తిన్నావా
ఆ తిన్నా
ఊహూ నిన్న కోఠి కి వోయినవంట కదా జోక్ జోకయ్యిందంటగా ఏమో
అవును నిన్న కోఠి కెళ్ళినం నేను మా సిస్టర్
ఆహా
ఆ అంటే మేము ఏమైందంటే శంషాబాద్ ల మా సిస్టర్ ఏమనే డైరెక్ట్ బస్సు దొరుకుతుది అన్నది
ఆ
ఏమైయింది డైరెక్ట్ బస్ దొరుకుతది కదా అనుకోని ఊక్కున్నాం మళ్ళి ఏమనే ఏమొద్దు ఆరంగల్ కడ దిగుదాము దిగి వేరే బస్ ఎగ్దాము అన్నది సరే అని ఎక్కినం ఆరంగల్ దాకా దిగినం దిగినంక మళ్ళీ అదే బస్సు రిటర్న్ మళ్ళ అడది దాకొచ్చింది ఏమ
అయ్యో ఎవరు మీ అక్కనా
ఆ మా అక్క ఇగ నేను ఏం చెప్పాలి చెప్పు నేను అప్పుడే ఆల్రెడీ చెప్పిన ఆమెకి
అంటే మీ అక్క నీ అంత హుషారు లేనట్టుంది
ఉంది బట్ ఎ అతి హుషారు అంటే నా ముంగడే ఇబ్బిస్తాది బట్ ఉంటదామె
ఆ అతి హుషారు అవును అవును
అట్లా నాకు నేను హుషారున్నా అన్నట్ టుంటాది కానీ బట్ ట్టం ఉండది ఆమెకు అలా అనిపిత్ ఆ అట్లా అనిపిస్తది ఆమెకు అంతే
అంటే నువ్వ్ చెప్తుంటేనే కామెడీ కామెడీ ఉంది మీరు ఇంట్లో ఎట్లుంటారో నవ్ స్తు దోయిచుకుంటుంటే
ఇంకా మంచిగా ఉంటుంది
అవు మీకు అమ్మాయి ఏం చేస్తుంది
మా మమ్మయా పండుకుంది
మరి నువ్వు ఈ టైం లో ఫోన్ మాట్లాడితే తిట్టదా
ఏం లే చెప్పిన ఇట్లా ప్రాజెక్ట్ ఉంది మమ్మీ ఇట్లా మాట్లాడుతున్నా అని చెప్తున్నా
ఆ
ఓకే అని అన్నది లేకవొ టీ టైం కల్లా ఎవనితోని మాట్లాడుతున్నవే అంటుండె ఆ అందుకే ఎందుకు లేయా దే ఊకున్నా అందుకే చెప్పే మా మమ్మీతోని మాట్లాడుతున్నా
ఊహూ చెప్పాలింకా
ఇంకా
ఎట్ అంటే షాపింగ్ పోయినారు కదా షాపింగ్ పోయినారు కదా అక్కడ ఏమేం జరిగింది ఇన్సిడెంట్స్ ఉంటాయి కద ఫన్నీ సీరియస్ ఆ మచ్చిపోనా అయికండ దాపి పేరెంట కదమ్ మీ ఇద్దరు
తప్పిపోలేము మా పూజక్క అంటే మా సిస్టర్ ఉంటది సెకండ్ సిస్టర్ జరామ ంటద జరా ఆ జడ ఎట్లా అంటే వన్ ఫిఫ్టీ డేస్ తీసుకునుకుంటుందంట అన్ని ఆడనే ఏమో అన్ని ఉన్నాయి బట్ నేనే కొనుకుంటా నేనే కొనుకుంటా అనుకుంటా మా మా మమ్మీ కూడా వచ్చింద అనమాట
ఆహా
ఇ ఆ మమ్మీ ఏమి వద్దు వద్ద్ అని మమ్మీ ఏ మెయిన్ ఏంటిదంటే అంత అడంతా పైసలు ఉన్న దగ్గర నా తానే ఉన్నాయి అన్నన్ని అడ నా జోబ్ల తవట్ కుయి ఇప్పుడు వాళ్ళిద్దరు ఎ ఏడికైనా నాకు సంబంధం లేదు ఆడ పైసలు నాత అన్నాయి
అవును
ఇట్లా నేను నేను అందుకే నేను పైసా నా జోబులోనే వెతుకున్నా ఎ వర్కి ఇవ్యకుండా
అరే తీసుకురా మరి డ్రెస్సెస్
ఆ తీసుకుందాం ఒక టువెల్ర్ ఒక టువెల్వ్ థర్టీని తీసుకున్నాం
హుహు
ఇంకా తీసుకుంది మనుకుని ఆ నావి పోయినే మా పూజ మా సెకడాక జరా అమె ఓల్డ్ మోడల్ అ టా అమె ఆవాసల్లోసు తీకుాం అమ్కి ఇర కోళరు అన్ని తీసుకుంట
ఓకే
మట్లో
అయితే మీ షాపింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది అయితే
ఆ చా చానా బాగుంది ఇరిటేషన్ కూడా వచ్చింది
ఎండ కదా ఫుల్
ఎండ మీ నేను మా సెకండ్ సిస్టర్ వల్ల ఇంకా ఎండ
ఆహా మీ సెకండ్ సిస్టర్ వల్ల ఎండ అంటే
అంటే వల్ల పిచ్చి ఇగో అట్లా
ఆహా
పోమ్మను ఇంకోసారి తోలుకరావద్దు
అంటే మీ మమ్మీకి ఒక ఒక టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చి రైతే మీ ఇద్దరు ఇంకా ఓడం అనేది
ఆ అంటే ఆడ వోయిన సరే మే మిద్దరం కొట్ మాట్లాడుకున్నాం అన్మట అలాంటిది అలాంటి బాండ్ మాది
ఫైటింగ్
ఆ ఆడికెనసరే కొట్టుకున్నాం మా మమ్మీ కొట్టిందాడ వావ్
ఏ అంతే మీ కేం అన్పియలేద అట్లా కొడితే
నవ్వుత్ చింది కని కంట్రోల్ చేసుకుని ఎందుకు మళ్ళీ నంది తగ ననుకోటు
నిన్ను కాదా కొట్ ఇంది నిన్ను కొటిందేమో
ఆ నన్నెందుకు తిడుతది నా నేనేం అట్లా చేయ్యా మా అక్క లాగ
హు అక్కడ ఉన్నాళ్ళ ఎవరి నవ్వలేద మరి
అందరు షోక్ అయి చూస్తున్నారు అన్నామాట
అంటే అంత పెద్ద ఆమె ఎందుకు
ఆ అట్లా నేను చెప్తానే ఉన్నా చెయకు మమ్మీ తిడు కోపం వస్తె తిడు తే అంటే నాకి పైసలి పైస లి పైస లి అంటే నే నాకు పిచ్చి! ! ! ! ! ! ! ! !
ఆ ఓకే మీరు బ్యాడ్ వర్డ్స్ మాట్లాడుతున్నారు మధ్యలో
ఓకే స్వారీ స్వారీ అండి అలా టంగ్ స్లిప్ అయి వచ్చేసి ఏమో మే బి
అంటే మీరు బ్యాడ్ వర్డ్స్ మాట్లాడితే మీ ఇంట్లో ఏమనరా
ఏమన రండి మా ఇంట్లో కూడా అలవాటే అవన్నీ
అమ్మో మా ఇంట్లో అయితే మా మమ్మీ అసలు కొట్టేస్తది
ఆ
ఆ అంటే మా మమ్మీ కి బ్యాడ్ వర్డ్స్ మాట్లాడటడం ఇష్టం ఉండదన్నమాట
ఓకే
ఇన్ కేేస్ మేము మాట్లాడినా కూడా మా పని అయిపోయినట్టే
అంతే నా
ఆ
ఉహు
అట్లా ఆ ఆ.
ఏం తిన్నారు.
బెండకాయ కర్రీ అన్నం పచ్చిపులుసు తెలుసా పచ్చిపులుసు అంటే.
ఆ తెలుసు తెలుసు.
ఓకే మీ సైడ్ కూడా పచ్చి పులుసే అనే అంటారా.
ఆ ఇంకే మీ అంటారు మరి.
హుహు. చారు అట్లా అంటారు కదా అట్లాన చేసిన అన్నమాట.
ఏం లేదు.
హు హు చెప్పాలి ఇంకా దోమలు అయితే. తే అసలు ఘోరంగాగా గడుస్తున్నాయి. నువ్వు ఫస్ట్ వో నేను ఎం. కోసుంటా.
ఊ ఓ ఆ చెప్పండి అం. తే ఓకే ఓకే వెళ్తున్నా నేను.
ఎందుకంటే మళ్ళీ రీసౌండ్ వచ్చేస్తుంది అట్లా.
అవును అవును కరెక్టే
హు చెప్పాలి ఇంకా.
కొంచం మీరు స్లోగా మాట్లా వెళ్లారా.
ఓకే నేను స్లోగానే వస్తున్న. నా.
బట్ నాకు స్పీడ్ వస్తున్నట్టు అనిపిస్తుంది ఏంది.
లేదు నేను స్లోగానే వస్తున్న.
ఓహో.
అట్లా ఇంకా చెప్పాలి ఏంటి విశేషాలు.
మ్మ్ హ్మ్ ఇంకా టెన్త్ క్లాస్లో ఎన్ని మార్క్స్ వచ్చినాయండి మీకు ఓకే టెన్త్ బై టెన్నా.
ఎస్.
మ్మ్ హ్మ్ అంటే టాపరే అనమాట మీరు.
నేను టాపరే మీరు మరి.
ఓ హా.
మక్స్ మథస్లో నేను టెన్ బై టెన్ టాపర్.
ఓ మై గాడ్.
ఎస్ మీరు మరి.
మేము మాకు తక్కు డుచ్చినా అండి సవన్ పాయింట్స్
యషో అంటే అయావరేజ్ స్టూడెంట్ మీరు రు
మరి ఎక్కువ ఎం చదువుకొను
అయ్యో చదువులో ఉండాలి కద అండి
ఉంటా అండి కానీ తగ్ కొంచెం కొంచెంే ఉంటా ఇంట్రెస్ట్ ఉంటే ఉంటా ఇంట్రెస్ట్ లేకపోతే ఉండా
రేపు స్టడీ బట్టే ఉంటుంది కదా అంటే మీరు ముద్దులా ఉన్నారు చెప్తుంటే
మీక అట్లా అనిపిస్తదండి బటన్ంగారు
ఓకే అంటే సీరియస్ అవ్వకండి
అయ్యో నేను ఏం అయి అయ్యేయో అయ్యాయో నేం నండి అవన్నీ పట్టించుకోం నేను ఆ అంటే మీరేం పట్టించుకోరా వాగెరా
ఆ ఓకే వెళ్తున్నా
ఓకే మీ హనుమన్ల గుడి ఉందా అండి మీ విలేజ్ లో
అవును ఆ ఉంది
ఓకే డైలీ వెళ్తారా
ఆ సాటర్డే సాటర్డే వెళ్తుంటా అప్పుడప్పుడు డైలీ అని ఏం కాదు
ఆహా
మండే అయితే కంటన్యూ గా వెళ్తా
అంటే నీకు ఏ దేవుడు అంటే ఇష్టం మీకు
శివుడు
అవు కే ఎందుకు
ఎందుకు ఎందుకం టే ఇప్పుడు కొన్ని సి సిచ్యువేషన్స్ వస్తాయి ఎట్లా అంటే లైక్ మస్తు హార్డ్ సిచ్యుయేషన్స్ వస్తాయి నీ అమ్మ దేవుడిని నమ్మను రాబయయి దేవుడు లేడు అని అనే దాకతేస్థాడు లాస్ ట మమట్లా అదే దేవుడు ఏదో ఒక దాంట్లో ఏదో ఒక తీరు హెల్ప్ చేసాడు అనమాట
ఓకే
నాకు అలాంటివి చాలా జరిగిన ఇన్సిడెంట్స్ అందుకే అసలు నేను అయినా కూడా నేను ఆ ప్రజెంట్ ఆ సిచ్యుయేషన్ లో దేవుడు లేడ ఏం లేదు అనుకుంటే లాస్ట్ సిచ్యుయేషన్ లో మళ్ళా దేవుని దగ్గరికి ఉరుకుతా
ఓకే ఒక సిచ్యువేషన్ చెప్పారా మీరు నాకు నేను కుడా నముతా
ఆ ఓకే సిచ్యువేషన్ అంటే చాలా ఉన్నాయి బట్ నాకు చెప్పాలి అని లేదు
ఒక్కటి ఒక స్మాల్ చిన్న జప్ ముప్పండి
ఉమ్ అంటే అంతే సడన్ గా గుర్తుకు రావు
అవును అవును కరెక్ట్ ఏ
ఉమ్ అంటే మీరు ఏమన్నా ఫీల్ కారా మిమ్మల్ని ఏమన్నా
హలో అది నేను మళ్ళీ చేస్తానండి ఆగండి మా మమ్మీ ఫోన్ కాల్ పిలుస్తుంది
ఓకే బాయ్ టేక్ కేయర్ నైస్ టటు టాక్ టు యూ
ఓకే ఓకే
ఓకే